ఎవరూ
బావున్నావా ఆ ఏం చేత్తాళ్లు
ఏమున్నది ఏం లేదు
అవునా
నువ్వేం చేస్తానవు రాసుకునుడు అయిపోయిందా
ఏడ రాసుకుంటా
రాస్కుంటావా తిన్నార అన్నం మధ్యాహ్న అన్నం తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
క్లాసులు ఎన్ని గంట్లకు ఉన్నాయి మళ్ళా
రేపు ఇయాల కాదు
మరి సాయంత్రం క్లాస్ ఉన్నదన్నవు
నేను ఎందుకన్ననే క్లా క్లాస్ కాదు మా మేడం మా మా గురువు గారిది వీడు వీడుకోలు సమావేశం
వీడుకోలు సమాశయమా
ఆ
ఆహా ఎప్పుడు సాయంత్రం ఎన్ని గంట్లకు
ఎమ్మో ఎన్ని గంట్లకు చేస్తారో వాళ్ళు
ఏ ఆరింటికా, ఏడింటికా, తొమ్మిది ఇంటికా ఆ బాయ్ద
తెలివదు వాళ్ళ ఎన్ని గంటలలకు రా అంటే అన్ని గంటల మే ఏదో అట్టు ఉంటాన్నాం అన్నట్టు ఉన్నాం మా పనులే మాకు సరిపోతానాయ్ ఇంకా దానికి పోవాలంటే పోబుద్దే కాదు నాకు అయితే
అంతేనా
ఆ లేకపోతే ఏందే రాసుకుండేది ఉన్నది రేపు ఎగ్జామ్ ఉన్నది చదువుకుండేది ఉ న్నది మోగి ఒక పని మాట్లాడే పనులు బో చెడు ఉన్నాయి బట్టలు పిండుకోవాలి నాలుగైదు జతలు ఉన్నాయి స్నానం చేయలే నిన్నటి నుంచి స్నానం చేయాలి ఛీ కాదు నేను సెంటు కొట్టు
లచ్చు లచ్చిందేవి మురికి ఉంటది తీర్రి అట్నే
ఇప్పుడు ఏ లచ్చిందేవి సాతన గాట్లేలేదు పిచ్చి లేత్తన్ది.
మరి వాళ్ళు జూమ్ల ఎట్లున్నారు.
నాకు కూర్చుండే ఓపిక గుడా లేదు దేల్సా అమ్మ, ఘోరంగా ఎందుక్ కూసోంగానే అసల్ మంచిగా అనిపియలే నిద్ర కూడా కాదు. కాళ్లు చేలు గుంజుతాన్నై, నడుమ నొత్తన్ది, కాళ్ళయితే మొత్తం ఇట్లా తిమ్మిర్ అచ్చినట్ టైనై
అది దయ్యం అనేది కూర్సోనిత్తలేదు నిన్ను జూమ్లా, నీకు అర్ధం అయితలే గట్టిగా కూర్స్ చోవాలే, బలంగా ఉండాలే.
ఏమో ఇంగా పండుకొని, మన ఫోను వీడియో ఆఫీస్ కొనీనా అప్పాడుకు
వీడియో ఆఫ్ జేసుకోవద్దు, జూమ్రీనా ఇనాలే. ఎప్పటికి జూమ్లా ఉండాలే.
జీ, జూమ్ ఇన్ననే, వీడియో ఆఫ్ చేస్కు ఆ అదే, అది హాఫ్ చేస్కు అది పని జేసుకొని, పని జేయకుంటానే ఇన్నా.
హా
ఇగ ఏమో మరి ఇగ నేను అనుకుంటాన్న కదా మరి, ఇద్ రేపు సోమవారం రేపు రావాల.
ఆ
ఒచ్చి అడగాల మరి.
అడుగు
మరి వర్షం గిట్ల వాడ్తే పో ఒక రోజు పోకుంటే ఏమన్నా అయితాదట్న లీప్ అట్ల. ఆ
అట్లెం ఉండదు. అంటే బాగా ఇబ్బంది అయితే చెప్పొచ్చు, ఇన్ఫార్మ్ జేయొచ్చు కాగానీ పోదు అంటే కుదరదు, ఎప్పుడో ఒకసారి అయితే ఏం గాదు.
రోండ్ మూడ్రోజులు వెలువకుండా పడ్తది ఎట్లా అని.
అలాంటి సిచ్, అలాంటి పరిస్థితులలో ఏం గాదు గాని రోజై తే ఉండొద్దు. నేను ఇక్కడ అక్క వాళ్ళు ఉంటారు గదానే చేసేటోళ్లని వాళ్ళనడిగ్ డి కూడా కనుకున్నా అయితే మనము ఇట్లా తీసుకుంటే, నెలకు వెయ్యి కట్టాలట, ఎందుకు అక్కకి గిట్లా కట్టాలంటళ్లు అంటే, ఆ బస్సులు గిట్లా వాడుకుంటాం గదరా మనం, రాను, పోను దావకానకు రాను, పోను వాడుకుంటాం కదా, దాని కోసం పైసల్ కట్టాలంటార్రా. అన్అన్నది మరి ఏంతక్ కొద్దిగా రాక్కఅంటే, నేన్ చెప్పినానే ఎవరి జెప్పక్ గాని, మనం కొంచెం అ బాత్లాడినట్టు గిట్ ఇట్లా అడిగినట్టు జేత్తే తక్కువ జేత్తరా, తెలిసినోళ్ళు ఎవరున్న ఉంటే చెప్పు, ఇంకా తక్కువ జేత్తరు అని అన్నది.
హుమ్మ్
ఇంగా సరే అక్క అని జెప్పిన.
హుమ్మ్
ఇయాలా మీ పెద్ద నాన్న ఒచ్చిండు కాద్ అమ్మా ఈడికి.
ఏ పెదనాన్న.
మీ పెద్దనాన్నే పేరు ఎందుకులే గాని వచ్చిండు న న్ను ఇంకో అక్క కూడా నా లెక్కనే మాట్ల మా దాంట్లోనే చుట్టాలు
ఆ
ఆ అయితే ఆ అక్క వాళ్ళు అక్కని నన్ను ఇద్దరిని పిలిచిండు మేడాలతోటి పిలిపించిండు పిలిపించి మాట్లాడిండు ఎ ఎట్లున్నారు ఏం చెత్తళ్ళు ఆ అని మాట్లాడిపి చిం మాట్లాడిండు మాతో
ఆ ఏమన్నావు చెప్పినవా మరి చెప్పకపోయినవా మరి నాకు ఇట్లా అయితందినాన అని
అయితే అడిగిండు బాగున్నావా అని అం టే ఎట్లు బానేవున్నా అని అన్నా ఆరోగ్యం ఎట్లుంటంది అంటే గట్లనే అన్నా ఎందుకు ఏమైంది అని అన్నాడు అం టే గిట్లా అయ్యింది అని చెప్పిన
ఆ
అంటే అంటే ఎక్కడి పోయినావు మరి ఏ దావకాన పోయినవు అంటే గిట్టు గిడికి పోయినా అన్ని చెప్పినా ఎవళ్ళు తీసుకొపోయిళ్ళు అంటే మా చిన్న బావ తీసుకోపోయిండు అని చెప్పిన ఎందు సో వానికి ఎట్లా తెలుసాంటే ఆయన గిట్లనే పని చేత్తాండు గినికి ఆయన అలానే చేసిండు
ఉమ్మ్
ఆ ఆయన తీసుకుపోయిండు అట్లా అని చె
ఆ
అవునా అని అన్నాడు అవును అని అంటే సరే మరి మంచిగా చదుకో మీ నాయన ఎట్లున్నాడు అని అన్నడు అంటే బానే ఉన్నాడు అని చెప్పినా
మీ నాయన ఎట్లున్నాడు అని అడుగుతాండా
ఆ అమ్మ వాళ్ళు వొత్తళ్ళా అని అడిగిండు అడుగితే ఆ ఎప్పుడెప్పుడు వత్తళ్ళు అంటే నెలకోసారి వచ్చిపోతాళ్ళు సార్ అంటున్న
ఆ
అంటే సరే మరి
ఉమ్మ్
అన్నారు అందరు మంచిగుంటారా మంచిగున్నారా సార్ అని నేను అంటా
ఆ
అంటే డాక్టర్ నైనంతా మాత్రానా నేను మంచిగుంటానా అని అంటండు నవ్వుతాండు
డాక్టర్ నైనంతా మాత్రాన నేను మంచిగుంటానాంటే అంటే డాక్టర్లకు నొప్పులు రావా రోగాలు రావా వేత తాయ్ ఆరాకపోయినావ్ నాక్కూడా వత్తదయే నీ హాస్పిటల్‌కి వచ్చినాంక నాకు కూడా అయితాంది అన్నావా ఫొయిరా ఆ
ఏమో
ఏంటిదా
ఏమోనే ఇంగనేడి ఇట్లా అని ఏం చెప్పలేదు గానీ ఇంగ ఈడ ఎవరు పట్టిచు కొనట్టుంటే తర్వాతకి మాట్లాడదాం అన్నట్టు చూత్తాన్న
ఆహా సరే మరి రేపు ఎన్ని గంటలకు రావాలి
రేపు ఒకటింటి లోపు ఒకటి రెండింటి లోపు ఉండరాదు
సరే
రెండింటిలోపు ఉండు
టైం చూసుకున్నావా
ఆ
ఎన్ని గంటలకు వాళ్ళు మేడం వచ్చిపోతుందో టైం చూసుకున్నావా
ఆ పొ ఒక్కట్ వాళ్ళు వచ్చి పోనికి పొద్దున ఏడున్నరకి ఇట్లు వస్తారమ్మా ఒకటిన్నరకు వచ్చి అటు మళ్ళా పోతారు పోయి ఒకటింటికి ఒకటి నుంచి రెండింటి వరకు వాళ్ళకి తినుడే సారిపోతది నువ్వు రెండింటికి ఉన్నావ్ అనుకో వాళ్లు తినడం అయిపోగానే
మరి ఎట్లా వాళ్ళ తోల్ వస్తానంటే వెంబడి తీసుకొచ్చుడా మల్ల రెండు రోజుల తర్వాత వచ్చాడు ఉంటదా ఏమన్నా మ్యాప్ చేసుకొని ఆ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేయొచ్చ అంటే ఏమటే తీసుకుని వచ్చు ఉంటుందా మళ్ళీ ఏమన్నా ఆ
ఏంటిదే
అప్ అండ్ డౌ చేస్తానంటే రేపు తోల్తాన్ అంటే ఏమై తీసుకోవచ్చుంటదా మళ్ళ టైం చూసుకొని ఉండడు అయితదా అంటానా
ఏమో ఏమటే తోలుతారు కావచ్చు
అదే మరి లగేజ్ గిట్ల తెచ్చుకుంట అను అన్ని ఉన్నాయి కదా ఒక సంచి అసోంటిది తెచ్చువాలి కాదా అని
సంచి గించి అన్నీ నా దగ్గర ఉన్నాయి
అన్ని వచ్చేటట్టు ఉన్నాయి ఆ సంచులు
ఆ
బెడ్ పరుపు ఇట్లు ఉండే కదా
ఆ అవన్నీ ఒక పెద్దదీ అయితే పట్టుకరారాదు ఎందుకైనా మంచిదీ
ఉ
తినవ్ ఒక్కసారి అడుగుతా ఇళ అడుగుతా అడిగి ఏమంటదా అని చెప్తా
సైరా
ఆహా ఆ ఒకవేళ ఇవాళ వచ్చింది అనుకో ఇడ ఒక మేడంది వీడ్కోలు సమావేశం ఉన్నది కదా ఆడుకొచ్చి ఇడు వస్తే ఇట్లా అడుగుతా అడుగి
ఉ
అడుగుతా ఏమన్నదో ఆమె చెప్పిన తర్వాత అది నీకు చెప్త
అక్కవాళ్ళు పోయిరా ఇప్పుడు పెద్దక్కళ్ళు
పెద్ద అక్క కొల్ల ఆ ఈయాల దవఖనకు పోయిళ్ళు ఎందుకంటే ఇలా పోలియో ఉన్నాయట కదా దేశ వ్యాప్తంగా
ఉ
ఇంకా వాళ్ళకి ఏనికి దవఖన
ఉ హు వేసేతందుకు పోయిలా అంటానా
ఆ ఏతాందుకు పోయిలా అందరూ
ఊరుకు ఊరు ఊరు వెలతారు కావచ్చు
ఊరు ఊరు ఆ మా దవఖానకి వస్తారు మేము పోము
ఇంతేనా
ఆ
సరే ఇంకా చెప్పాలి
ఏముంది ఏం లేదు ఇంగో బొచ్చడి పనులు ఉన్నాయి రాసుడు ఉన్నది చదుకోవుడు ఉన్నది ఈ పనులు ఉన్నాయి బట్టలు విన్నడున్నది స్నానం చేసుడున్నది
హమ్
చాలా చాలా ఉన్నది నా ఇంకా నాకున్న పనులు సరిపోవనట్టు మా గురువులు కొత్త కొత్త రాయిళ్ళ రాయిళ్ళ అని పెడతారు ఒక్కోటి
మళ్ళ ఏంటిది అవ రాసేది
ఏమో పెట్టిళు నాకు ఏం అర్ధం కావట్ లేదు అంటే రాశీల్లే రాశి ఇంకో రాయిళని పెట్టిళ్ళు అయితే రాసిన వాళ్ళు ఏం చెయ్యాలి రైటింగ్ మంచిగా రాయాలే కదా రాస రాత ఆ రాత చిన్న పూరగాలు రాసినట్టే ఉన్నది నేనన్న మనంచిగా రాత అర్థం కావట్లే నా మీది అవలికి అర్థం కావట్లే ఒక్కొక్కరు అక్షరం చూసుకుంటే అర్థం చేసుకుంటే రాస్తాను
కత
అంటే చరవానీలో పెట్టు సరే ఉంటా బాయ్
అంబా